హలో
హలో
ఆ నమస్కారం అండి
నమస్కారం బాగున్నారు
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
ఉ గుడ్ మార్నింగ్ లంచ్
ఏం బెస్ట్ వారండి
మీ పనుకొని పొర్లుతనవు నేను నిద్ర లేప్తా
అవునా నేను కూడా అదే చేస్తున్నానండి
కువైట్ వెల్ ఏజే
నిద్రేమో రాదు కానీ ఎప్పుడేమో పేషంట్ల పనుకొని ఉంటా
ఉ మీరూ ఇప్పుడు పోవడం లేదా వాకింగ్ కి
లేదండి ఇంకా బద్దకం అయిపోయింది
అవునా ఉమ్ పోండి అయితే రేపు పోలేగ
అ
నాకు ఎవరన్నా తోడు ఉండుంటే బాండు ఇక్కడ పోవడానికి
ఉ నేను ఇంకా ఎలాగో ఈ కొత్ మరి వెళ్లొచ్చు కదా
నేను ఒక్కదాన్నే కాపోతే ఎవరైనా ఉంటే బావుండేది
ఆవ్ నెయ్ నేను వెళ్ళనికి ఇంకి కొద్ది రోజులే కదా బాగా పడుకునేది తర్వాత ఎలాగో రోజు లేసి నడచాల్సిందే కదా అని జేప్పి వెళ్ళట్లేదు మే వరకు పోయినాను జూన్ నుండే పోలేదు
ఆ
జూన్ స్టార్ట్ అయినప్పడు నుండి పోలేదండి ఇంకా
అది కరెక్టేనండి ఇంగ
అయినా ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు వర్షాలు పడుతున్నాయి ఆ గ్రౌండ్ అంతా తడిచిపోయి ఉంటది ఊరికే మట్టి మట్టి అంతది
అవున
మీరు పక్కనే కాబట్టి బాగా తిరిగి రావచ్చు నాకంటే కొంచెం దూరం బండ్లో నాకు పది నిమిషాలు పడతది పోనీకి నేను అక్కడికి
ఓహో ఒక్కటయిని ఒక్కటయితే ఒక్కటే అని ఇంట్లో పంపియ్యరు ఏమి పక్కన ఆయనకు అంద చాలా మంది వస్తారు అది పెద్ద గ్రౌండ్ అనమాట
అవును మాది కూడా అంతే మున్సిపల్ గ్రౌండ్ ప్రతి ఊర్లో మున్సిపల్ గ్రౌండ్ ఉంటాయి కదా అట్లాంటి గ్రాండ్కి నేను వెళ్ళేది అందరు అసలు నేను పోయినప్పుడు కూడా చాన మంది
మన కాలేజ్లో గ్రౌండ్ ఎట్లుంటది పెద్దది
మ్ ఉ మాకు దీనికి డబల్ ఉంటది తెలుసా చాలా పెద్దది మా ఊర్లో అది గ్రౌండ్ ఆడే స్కూళ్లు అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూల్లు వాటికన్నిటికి అదే గ్రౌండే ఇంక
సేమ్ అట్లే ఇది కూడా చుట్టూ ఇల్లులు మధ్యలో గ్రౌండ్
ఆ గ్రౌండ్లోనే అదేంది టేక్వాన్ ఉంటది చుడు పిల్లలు నేర్చు కుంటార్ కదా డ్రెస్సులు ఎస్కొని పిల్ల డ్రెస్ లవ్ నేర్పిస్తారు క్రికెట్ నేర్పిస్తారు పొద్దున టేక్ వన్ అయితే ఐదు ఐదున్నరకే క్లాస్ మొదలు క్రికెట్ అయితే ఆరు గంటలకి అసలు ఐదు ఐదున్నరకి ఎంత చిన్న చిన్న పిల్లలు వస్తారు అవైట ఆ డ్రెస్ వేసుకొని పొద్దునే నేను ముందు ఇప్పుడు కాదు ముందు ఐదున్నరకే పోయేదాన్ని వాకింగ్కి అప్పుడు చూస్తే అంత చిన్న పిల్లలే పొద్దున్న లేచి గ్రౌ మళ్ళీ నేర్చుకోనికి వచ్చి మళ్ళీ స్కూల్కి పోతారు నేను ఇంత ఎద్దులావున్నా ఇంగ నేను ఐదున్నరకి లేయలా అ అప్పుడు అనుకుంట నిన్న ఇంగ మళ్ళీ పోయి ఆరైపోయింది పోవడం ఇంగ గ్రౌండ్కి అప్పుడు క్రికెట్ పిల్లలు వస్తా ఉంటరు ఇంక నేర్చుకుని చాలా మంది వస్తారు పిల్లలు అసలు పొద్దున గ్రౌండ్లో వాకింగ్ చేసే వాళ్ళకంటే ఇట్లా ఈ రెండు క్లాసులకు వచ్చే వాళ్ళే ఎక్కువ
ఓహో మాకు పార్కింగ్ చేసే వాళ్ళే ఎక్
మళ్ళీ ఇంకోటి ఆ షటిల్ కోర్ట్ ఉంటది ఆ షెటిల్ కోర్టు లో మాకేం పర్మిషన్ లేదు డబ్బులు కట్టాలి అక్కడికి పోనీకి అక్కడ ఆడుకునే వాళ్ళు వస్తారు కోర్టు ఉంటది సపరేట్గా అది బాగుంటాది పొద్దునే అక్కడికి పోతే నాకెందుకో
మాకైతే గ్రౌండ్ లో ఇవి జిమ్ చేస్తారు కదా
మాకు ఉన్నాయి అమ్మాయిలకు సెపరేట్ అబ్బాయిలకు సెపరేట్
ఆ అవును
అమ్మాయిలది ఒక సైడ్ ఉంటే అబ్బాయిలది ఇంకొక సైడ్ ఉంటది అట్లా
నాకు అంద అందరికి ఒకటే అట్లా
ఆహా మనకి ఇది సెపరేట్ ఆ జిమ్ లో బాగా అందరు ఆంటీ వాళ్ళందరు తెలుసు మంచిగా ఒక రోజు నాకు ఆ కరివే కరువేపాకు కావాలని ఒక ఆంటీ నీ అడిగింటే ఎంత తెచ్చిందో ఆమె కరివేపాకు మందారమాకులు ఒక ఆంటీ తెచ్చింది
వావ్ మా
బాగా జిమ్లా ఆంటీలు అందరూ పాసిం ఆ బాగా ఇష్టంలో ఆంటీలు ఆంటీల్తో షె సెటిల్ ఇట్లాడుకుంటా నేను అప్పుడు ఆంటీ వాళ్ళు చిన్న పిల్లలు సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందరు వస్తున్నారు మామూలుగా అయితే రోజు అంత రద్దీ ఏమ్ ఉండదు సమ్మర్ లో కాబట్టి ఇంకా ఫుల్ అసలు గ్రౌండ్ అంతా అప్పుడు పిల్లల బ్యాగ్ తెచ్చినప్పుడు ఆంటీ వాళ్ళు ఆడదాం రా అంటే పోయి నేను కూడా ఆడుకునేదాన్ని బా టైమ్ పాస్ ఆరుకు పోత ఎనిమిది పోతా ఇంటికి రెండు గంటలు టైం పాస్ మళ్ళీ ఇంగ వచ్చేటప్పుడు ఇక్కడ రాగిజావా అమ్ముతారు అక్కడ మార్కెట్ సైడ్ గ్రౌండ్ కి బ్యాక్ ఇటు సైడ్ మార్కెట్ ఉంటది ఏమన్నా ఇంకా మూడు వేలు తేవాలంటే అట్లకి రౌండ్ అంత అయిపోనాక మార్కెట్ పోయేసి వచ్చేదాన్ని అక్కడే రాగి జావా ఉంటది తాగేసి ఇంటికేళ్తా ఇంకా
ఓ మీరు ఒక్కటే ప్రసిస్తారుంతా
లేదు నాతో పాటు ఇద్దరు ఉంటారు ఇంకా ఇప్పుడు వాళ్ళు కూడా పోవట్లేదు వాళ్ళకి బద్దకమైంది ఒక రెండు నెలలు వాళ్లతో బాగా పోయినా ముందంత నేను ఒక్కటే పోయేదాన్ని
ఆహ
మళ్ళీ వాళ్ళు వస్తూనేనున్నారు ఇంక ఎట్లా నేను ఎక్కడికైనా పోయినాక అక్కడ దగ్గరలో పార్కులు ఉన్నా వెళ్ళడం ఏదోకటి చేయాలింక
మీది అక్కడే కదా మా ఫ్రెండ్ అడిగింది మీరేప్పుడు ఎక్కడ ఏరియానంటే ఇట్లా చెప్తే వైసల్ని లోని అవునా దగ్గరలే దగ్గరే లే అయితే వినిపోయి మా ఫ్రెండ్స్ దగ్గరే ఉండొచ్చు బాగుంటది
అవునా
అ మీకు లేవులే కానీ జాగ్రత్తగా ఉందండి
హ్మ్
మీరు బెంగుళూరులో
నేను
ఆ బాగుపడ్డానికి ఎంత బాగుంటందో చరి డానికికి అంతే ఉంటది హ్మ్ జాగ్రత్తగా ఉండమను
హ్మ్ ఏం తిన్నారండి
హ్మ్. పప్పు అన్నం ఉప్పమాలకి ఉప్మాలోకి పెరుగేసుకోని తిన్న
పప్పు ఏం పప్పు అండి
మాముల్ ఆకుకూర పప్పు
ఆహా
మీరేం తిన్నారు
ఆక్ మేము ఈ రోజు నిన్న పప్పే
ఇది శనివారం అందుకి అందుకే పప్పు పప్పు అంటన్నారు
ఇలా మామూలుగానే రోజూ అదే ఇంకా మామూలు డిష్ శనివారం మేము ఇక్కడ మా సైడ్ పులగం చేసుకుంటారు చాలా మంది
మేము శనివారం పప్పు చేస్తాం ఎందుకంటే శనివారం పూజ చేస్తాం అందుకు
ఆహా అంటే రోజు పూజజేయరా
రోజు చేస్తాం శనివారం శనివారం టెంకాయ కొడుతురు కల్ శం పెట్టి
ఊహూ ఊహూ మాకు ఇక్కడ అందరూ శనివారం అయితే పులగం పెడ్ చెడి తీసుకుంటారు నేను తిననునేసి మా అమ్మ చేయదు అది ఎందుకో నా కది నచ్చదు ఎందుకో పులగం మీరు తింటారా
పులగము ఎప్పుడున్న పులగం ఇంకా చట్నీ తింటాడు వంక్కాయ్ చట్నీలోకి వంకాయ టమాట ఇంకా పులగం లోకి చిన్న కారప్పొడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటది
ఆహా మాకు ఇక్కడ ఏదో పచ్చడి వెస్తారు పులగంకి నాకు అది నచ్చ నచ్చదు నేను తినను
ఊహూ
చెల్లి తో చెప్పండి అయితే హలో
ఎట్
హలో హలో హలో
హలో అ చెప్పండి
హలో ఏం వినిపియట్లేదండి మీది నాది సిగ్నల్ ప్రాబ్లమో మీది సిగ్నల్ ప్రాబ్లమో
హలో అ చెప్పండి విన్ వినిపిస్తాంది హలో వినపడలేదా
వినిపిస్తుంది వినిపిస్తంది. హలో వినిపిస్తుంది
ఆ రెరేచు
నా మాటలు నీకు వినిపిస్తున్నాయా
ఆ ఇప్పుడూ వినిపిస్తోంది.
ఇంతసేపు వినిపిలేదా.
ఆహా
ఆహా సిగ్నల్ క్యారెట్గా లేదా
ఆ
ఎక్కడికి వెళ్ళలేదా మీరు
ము లేదు రేపు మా ఫ్రెండ్ వస్తానంది రేపేమన్న బయటికి పోల్లా
మీ ఊర్లో బాగుంటాయండి బయట తిరిగేవి ఇక్కడికన్నా
ఉ బాగుంటాయి చాల
అంటే ఏమేమి ఉంటాయి పోనీకి బయటికి
ము ఓకే ఓ అంటే ఎట్ల్ చెప్పల్ గా
మీరు ఎక్కడికి వెళ్తారు మామూలుగా ఫ్రెండ్స్ ని కలవాలంటె
మాములుగా తిన్నానికి రెస్టారెంట్కి అట్లా పోతాం
అహ ఫేమస్ రెస్టారెంట్లు ఉన్నాయా మీకు అక్కడా
ము బాగుంటాయి.
ఏమి ఉన్నాయండి
అని ఎక్సవోటికా మైహోమ్ మురారి
మ్ ము ఎక్కడ బావుంటాయి అన్నిటికంటే
అన్నిటి కంటే త్రినేత్ర బావుంటాయి అక్కడ మంచి వర్త్ అది మనం పెట్టే డబ్బులు
ఆహా అవునా
ముహు వేరే దాంన్లో అయితే చాలా కాస్ట్
ఆహా ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు ట్రై చేస్తాం అయితే
మ్ తప్పకుండా నేనే దగ్గరుండి తీసుకుపోతా
సరే అండి అయితే
ఓకే ఉంటాను మ్ బాయ్